హలో హలో హలో సార్ ఎక్కడ ఉన్నారు మీరు హలో
ఇందాక నేను మీ కాల్ చేద్దాం అనుకున్నాన మేడం
అవున నా మీరు నాకు కాల్ చేయ్యాలనుకున్నారా ఎందుకు సార్ మీరు నాకెందుకు కాల్ చేయాలనుకున్నారు
ఆ ఈ రోజు ఒక స్పెషల్ డే కదా తెలియదా మీకు
ఆ తెలుసు కాని మీరు నాకు కాల్ చేయడం అంటే
ఏం లేదు మహిళా దినోత్సవం కదా ఒకసారి విషెస్ సేసుచెప్దామని
అవునా ఓకే సార్ ఓకే గుర్తు చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్
నా మిరే చె చేసారు కదా చెప్పండి
ఓకే సరే మరి ఈ రోజు మీరు మహిళా దినోత్సవం అన్నారు కదా సార్ మరి దాని మీద నేను మీకు కొన్ని ఆ అడుగు దామనుకు కుంటున్నా మహిళల గురించి చెప్పగలుగుతారా సార్ మరి మీరు ఓకే సార్ అదే మరి ఎంతైనా మీరు టాలెంట్ పర్సన్ మీరు చెప్తారనే నేను అడుగుదాం అనుకుంటున్నా
థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ చెప్తాను
అదే కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని నేను అను కుంటున్నా మహిళకు మహిళలకు సంబంధించింది
ఆ అడగండి
ఆ సార్ ఈరోజు మరి ప్రపంచ మహిళా దినోత్సవం కదా. అవునా
అవును
ఆ మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని ప్రశ్నలు అడుగుతాం మరి అయితే మహిళా దినోత్సవం మొదట ఏ సంవత్సరంలో జరుపుకున్నారు.
మహిళ దినోత్సవము పాతొమి పంతొమ్మిది వందల పదకొండులో నిర్వహించారు. రాసుకుంటున్నారా అయింది నేం చెప్తుంటే
ఏ అట్లేం లేదు గాని మీరు బాగా చెప్తున్నారు ఒ వావు మెమోరీ బాగానే ఉంది. మళ్ళీ అడుగుతాను వినండి. మహిళ దిన ఉత్సవాన్ని మొదట ఏ దేశంలో జరుపుకున్నారు.
ఏ
దేశం సార్ ఆ ఎస్
ఇంకా ఆ ఓకే మహిళా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిన సంస్థ ఏది
ఆ అధికారికంగా ప్రకటించిన సంస్థ అంటే యునైటెడ్ నేషన్స్.
ఓహ అవునవును అవునవును ఎస్ ఎస్ అదే ఓకే మళ్ళీ ఇంకో ప్రశ్న కూడా అడుగుదాం అనుకుంటున్నా. భారత్ భారతదేశంలో తొలి మహిళ ప్రధాన మంత్రి స్త్రీ ఎవరు
ఇంకెవరు శ్రీమతి ఇందిరాగాంధీ
ఓహో బానే గుర్తుంది. మీకు ఆ అవునవును బానే మెమోరీ ఉంది చక్కగా ఉ ఒ గుర్తు పెట్టుకున్నారు బాగానే మీరు మరి
గవి మర్చిపోలేని కొషన్లు కావు కదా గుర్తుండే కోశన్లే
భారతదేశంలో తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు
తొలి మహిళ రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్
ఆ ఓకే రైట్ సార్ బాగా చెప్పారు మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడుగుదాం అనుకుంటున్నా మరి మీరేం అనుకోవద్దు కొషన్లు అడుగుతున్నా అనేసి
హు హుమ్ తెలిసే చెప్తను దాంట్లో మోహమాటం ఏమి లేదు అడగండి
అదే ఇగ ఈ రోజు మహిళా దినోత్సవం కాబట్టి అడుగుదాం మని నేను అనుకొని అడుగు తున్నాను ఓకే ఐతే ఇంకో క్వశ్చన్ అడుగుతానండి మిమ్మల్ని అంతరిక్షానికి వె వెళ్ళిన తొలి భారతీయ మహిళా ఎవరు
నా కల్పన చావ్లా
వావ్
కల్పనా చావ్లా అంతరిక్ష ప్రయాణం చేసింది
అవునండి అవునఅవును ఓకే భారతదేశంలో తొలి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు
తొలి మహిళా ఐపీస్ అధికారిని కిరణ్ బేడి
అవునండి కిరణ్ బేడి గారు ఓకే
హుమ్
ఓకే మళ్ళీ కూడా ఇంకో రెండు మూడు క్వశ్చన్స్ అడుగుత తానండి మీరు మరి ఏమ అనుకోవద్దు క్యూషన్స్ అడుగుతుంది అనేసి
తాను చెప్పకపోతే మీరు గుడా ఏమి అనుకోవద్దు
ఓకే సార్ ఓకే ఓకే ఓకే భారతదేశానికి తొలి మహిళ ప్రధాన న్యాయమూర్తి ఎవరు
తొలి మహిళ ప్రధాన న్యాయమూర్తి ఫాతిమా బీవి
అవునవును ఈ అవునండి మీరు బాగా చెప్ ప్యారు ఒకే అదే విధంగా ఇంకో క్వశ్చను ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ పొందిన తొలి మహిళ ఎవరు?
తొలి మహిళ ప్రప్ ప్రపంచంలో తొలి మహిళ నోబెల్ గ్రహీత ఎవరంటే మేడం క్యూరి మేరీ క్యూరి
ఆ మేరీ క్యూరి గారు ఓకే ఓకే ఓకే ఆ ఓక్ కే మీరు మహిళల గురించి బానే సర్చ్ చేసిండ్రు చాలా బాగా చెప్తున్నారండి
అంటే మా డిపార్ట్మెంట్ లో మహిళ పిల్లలు అందరు ఒక చోట చేర్చి ఉత్సాహం చేసుకుంటారు. అది చూసి అలవాట అయింది వాళ్ళు అదే నిర్వహించుకుని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు కాబట్టి నాకు దాని మీద ఐడియా ఉంది.
మహి అవును మహిళల గురించి చాలా గొప్పగా చెప్ తండ్రు మళ్ళీ అ మహిళలకు అంత ప్రాధాన్యత ఇచ్ ఇవ్వడం అంటె టె కూడా గొప్ప విషయమే అండి ఓకే
అందుకని దాని మీద అవగాహన ఉంది
సార్ మరి ఇంకో రెండు మూడు క్వశ్చన్స్ అడుగుతా ఏమ్ ఎమ్అనుకోకండి భారతదేశానికి తొలి మహిళ గవర్నర్ ఎవరు
భారతదేశ తొలి మహిళగా ఉన్నారు మన రాష్ట్ర మహిళ సరోజిని దేవి
ఆ సరోజిని దేవి గారు ఓకే భారతదేశంలో మహిళా దినోత్సవము ఎందుకు జరుపుకుంటారు
ఆ భారతదేశంలో అంటే ఆ అన్ని రంగాల్లో మహిళ రాణించాలని ఈ మహిళ యొక్క ఆ సాధించిన విజయాలు ఆ గురించి మాట్లాడడం ముఖ్యంగా అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహించడానికి కి వారు చేసిన పనిని కృషిని ఓడడానికి కి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని మాట్లాడుకుంటరు సో దాన్ని పురస్కరించుకొని మహిళా దినో
హ్మ్ అవునండి భారతదేశంలో తొలి మహిళా ఒలింపిక్ పతక విజేత ఎవరు
ఇంకెవరు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన కరుణ మల్లేశ్వరి
ఓహో మీరు లెక్చ్చరర్ కాబట్టి చాలా బాగా చెప్తున్నారు అసలు ఓకే సార్ అవునవును
హ్మ్
ఓకే మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా భారతదేశపు తొలి మహిళా ము ముఖ్యమంత్రి ఎవరు
అవును ఏ ఎవరు అంటే భారతీయ తొలి మహిళా ముఖ్యమంత్రి సు చ్యతకృఫలాని ఉత్తరప్రదేశ్
ఉమ్ ఓకే సార్ ఇంకో ఇంకో రెండు మూడు క్వశ్చన్స్ అడుగ్ తానండి ఓకేనా భారతదేశపు తొలి ఐఏఎస్ అధికారి ఎవరు
తొలి ఐఏఎస్ అధికారి అహ్
చూడండి క్వశ్చన్ నేను మళ్ళీ అడుగుతానండి భారతదేశపు తొలి ఐఏఎస్ అధికారి ఎవ రు
ఎవరు కొన్ని నోట్లోనే ఉంది గుర్తుకు రావడం సరలా సరళ అనుకుంటా గుర్తు రావట్లేదు నాకు మెమోర్లోకి రావట్లేదు
ఓకే అయినా కూడా మీరు చాలా బాగా చెప్తున్నారు నిజ జంగా మీకు అసలు మీ మెమోరీ బానే ఉందండి చాలా బాగా చెప్తున్నారు మహిళల గురించి మీ అభిప్రాయం కూడా బాగుంది ఎవరో కాని ఇగ మీ మీ భార్య కూడా చాలా అదృష్టవంతురా రాలండి ఎందుకంటే మహిళలకు మీ రెస్పెక్ట్ బాగానే ఉంది అనుకుంటున్నా నేనైతే ఓకే సార్ మరి ఈరోజు ఏం మీ స్పెషల్ ఏంది మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఏం చేస్తున్నారు మరి ఏమన్నా మీ ఆవిడకి ఏదన్నా సర్ప్రైజ్ ఏదన్నా అట్లా ఏమన్నా ఉందా అండి
మా డిపార్ట్మెంట్ లో అందరు మహిళా అంగనవాడి టీచర్లే ఉంటారు సూపర్వైజర్లు ఉంటారు సిడిపిలు వీళ్ళంతా కలిసి ఒక చోట చేరి ఈ సంవత్సరం వాళ్ చేసిన ఘనకార్యాలు చేసిన రిపోర్ట్ల పైన గొప్పగా మాట్లాడుకుంటారు చక్కగా ఆనందంగా ఆ మంచి మాటలు మాట్లాడుకుంటారు ఇద్దరు ముగ్గురు స్పీచ్లు ఇ ఇస్తారు చివరికి స్వీట్లు పంచుకొని తిని ఇంటికి వెళ్ళిపోతారు ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది మా కార్యాలయంలో మల్లి కొందరు జిల్లాకి కూడా వెళ్తారు మేడం
ఓకే ఎంతయినా ఇగ ఏదైనా మహిళలేనిది ఏంది ఏది కూడా ఉండది ఇగా దా మొదట్ ఒకటి ఆ మనకు అమ్మ మాతృత్వాన్ని ఇచ్చిందే మహిళ అమ్మ గదా అందుకోసమన్న మహిళా దినోత్సవాన్ని ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిందే
అవును ప్రతి పురుషుని వెనక మహిళ ప్రోత్సాహము మహిళ ఎంకరేజ్ ఉంటేనే సాధ్యం అంటారు కాబట్టి ఒకరి విజయం వెనుక మహిళ ఉంది అంటారు మహిళ పాత్ర అమ్మగా చెల్లిగా అమ్మగా నాన్ అమ్మగా చిన్నమ్మగా ఇట్లా రకరకాల ఆ సంబంధాలు ఉన్నా అన్ని పాత్రలు చక్కగా పోషించగల ఆ పాత్ర ఒక మహిళది స్త్రీది
అవునండి మీరు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది మీరు చక్కగా సమాధానాలు ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ
థాంక్యూ